హలో
హలో చెప్పండి.
ఏం చేస్తున్నారండి.
పూలళ్తున్నామండి.
అవునా ఏం పూలండీ.
మల్లేపూలు అల్థమూ, చామంతి అల్థమూ, కనకాంబ్రాలు అల్థమూ, బంతిపూలు అల్థమూ.
బంతిపూల్ కుచ్చుతరు కదండీ. బంతిపూలు కుచ్చుతరు కదాండ్.
ఆ లేదండి అవి కూడా వెళ్తాం అవి ఆకు వేసెల్తం ఆ దేవుడికి ఇట్లా కొందరు కొనుక్కుంటారన్నట్టు
ఉహ అయితే కుర్చేది కూడా ఉంటది కదా
ఆ కుచ్చేది కూడా ఉంటదీ. కాకపోతే ఎవరిష్టం వాళ్ళు కాబట్టీ ఎవరన్నా అల్లమంటే అల్తం, ఎవరన్నా కుచ్చమంటే కుచ్చుతం అన్నట్టు.
చామంతి ఏంతండీ ఒకవేళ కేజీ కొనాలన్నా అల్ అల్లీయాలన్నా.
ఆ అలియ్యాలంటే ఫిఫ్టీ రూపీస్ అండి. కొనాల్నంటే టూ హండ్రెడ్ అయితది.
కేజీ.
కేెజికి
కుళ్ళనా
కుల్లా కుల్లా ఉంటాయి అల్లిన మాల కూడా ఉంటుంది కాకపోతే మన ఇష్టం ఇ అది అల్లుపోవడము కుల్లా కొంనుక్కకోవడం అనేది మన ఇష్టము
ఓకే ఓకే అవునా ఇలా ఉంటదా అసలు ఇన్ని ఎన్ని ఎన్ని రకాలు ఉంటాయండి
అల్లా త్రీ ఐటెం ఉంటదండి
వైట్ వైట్ చామంతి యెల్లో చామంతి ఇది ఎమనా వంక కలర్ చామ అంతే ఉంటారు దాన్ని ఏమంటారండి
హాస్టల్ అంటారండి అది హాస్టల్ కలిపి ఆకష్ కలిపి అల్లుతారు కొంతమంది తురకబంతి వేసి వెళ్తారు
మ్
యెల్లో చామంతి కి ఒక తుర్కబంతి ఒక ఆకేశెల్తారు ఆ కొన్ని కాగడాలళ్తారు మళ్ళీ పూలలుతరు అన్నీ కలరు కలరు అల్లుతామండి ఆ టూ హండ్రెడ్ అయితుది
కడితే మాల నూరెంత
మాల మూర టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటంది అట్లా
మీర మీరు అందా అమ్ముతారాండి ఏమన్నా
ఆ అముతం అండి అముతము కుళ్ల్ళ అముదము
అంటే మీరు ఏమన్నా షాపా లేకపోతే
ఆ లేదండి రోజు అూడేలిగా అళ్ తమంట షాపు మాకి ఇలా వాళ్ళ వీళ్ళలు తెలిసిన వాళ్ళ తెచ్చిస్తా అంటారు అల్లు తాటం
వాలే ఇం ఎంకవరీ చేశారండి మరి ఎంక్వరీ చేశారు అలా
ఇవాళ ఎగ్గు కర్రీ చేసినామండి
ఇవాళ స ఇవాళ సండే కదండి చికెన్ మట
ఇయలా సండే కరెక్ట్ గాని ఇంకా అప్పుడప్పుడు అట్లా ఎగ్గు తినాలి కదా
ఎగ్ ఎప్పుడు బాయిల్ చేసుకో తినదే కదా అండి ఇప్పుడు ఎప్పుడు ఎగ్ బాయిల్ చేసు
ఇంకా ఉన్నదే ఇద్దరం అనుకొని ఇక ఇక అప్పుడప్పుడు అట్లా తినాలి కదా అండి ఇక
వైిన ఒకటే ఉంటుది అద ఒకటే ఉంటదా అండి కుట్టదనా
ఏ ఇ అనుకున్నాం చికెన్ దేవాలనుకున్నా ఉన్న కానీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ తినేది ఉంటది కదా అండి పోనీ తెలిదండి
ఉ
అంతా తినబుద్ధి అయితేలేదండి ఎండాకాలము అసలు మోసం సైత తినబుద్ధి అయితేలేదండి అందుకే అట్లా
అవును ఎండాకాలం ఎప్పుడు ఎక్కడైనా చలి వినడం పెడతారండి ఇప్పుడు ఇంకా
ఏం తినాలన్నా భయమవుతుంటది ఎక్కడికి పోవాలన్నా భయ అవుతుంది ఎండకి ఇంకా ఏదో టైంకు అట్లా
ఈ సరేమన్న పచ్చట్లో పెడతాలాని
పచ్చెల్ళ అంటే మామిడికాయ విడదాం అనుకుంటానండి ఇంకా ఆ టైంకి తెలియదు ఇగా
వెనకాలం అంటే అన్ని పెడతాారు కాన్నీ అన్ని
ఆ పేడ వస్తామండి ఉసిరిగాయ అయితే ఆల్రెడీ పెట్టేసినాం ఇంకా మాడకాయ అంటే కొంచెం ఉన్నదని ఇంకా నెక్స్ట్ చూద్దాం పెట్టే ఆలోచన ఉన్నదో లేదో చూడాలి ఎప్పటికిీ
ఇదే మాకాయ బడతల్దా ఉసిరికాయ మకాయ నిమ్కాయ చింతకాయ అదే ఎండాకాలం చాలా మంది అవే చేస్తా ఉంటారు అసలు ఏ మార్ ఎక్కడ చూసినా అంతే అవే ఉంటాయి
ఎండాకాలం అవే తింటారండి కర్రీస్ తింటే మోషన్స్ అయితయి అని ఎక్కువ పచ్చళ్ళు పెరుగు అలాంటివి తింటారు అన్నట్టు
ఎప్పుడు ఇక అవి నిలువ ఉంటాయి కదా అండి వన్నాన్ కర్రి
ఇంక ఏదో ఒకటి తినాలి కదండి ఇగ తినాలే అట్ల
ఏవో ఒకటి కాదండి ఎప్పుడైనా నిల్వు అవే ఉంటాయి కదా ఎక్కువ
ఆ ఇగ టైమ్ కు మనకి ఈ టైంకి ఏది మనకు ఎదరంటే అదే వేసుకొని ఇంక కొంతమంది ఇష్టం కదా అండి మాడకాయా తింటొల్లు మాడకా కాయ తింటారు చింతకాయ తింటారు చింతకాయ తింటారు ఇక ఏదిేమంటే అది వేయ్యాలి పిల్లలకైనా ఎవరికైనా
ఉహు ఇవాళ ఇగ స్నాక్స్ ఇవేమి లేవా అంటే ఓన్లీ ఇవ్వేనా ఇంకా
ఆ ఇక ఇవేనండి ప్రస్తుతానికయితే ఇక ఇవేయండి
మన్న పండగకి ఏమన్నా షాపింగ్ చేస్తాన్లా అండి మరి అంతేనింగా
ఆల్రెడీ షాప్ షాపింగ్ అయిపోయిందండి ఒక చీర కొనుక్కున్నాము డ్రెస్ కొనుకున్నా మా పాపకి
ఊ
ఈ పండుకిక్క ఉండదండి ఎక్కో శాతం
అయ్యో ఇది కొత్త సంవత్సరంగా కదా అండి అసలు ఈ పండగ జరుపుకుంటది అసలు ఎక్కువ
అదే అండి ఒక చీర కొనుక్కున్నాం ఒక డ్రెస్ కొనుక్కున్నాం ప్రస్తుతానికట్లా
నేను ఆ షాపింగ్ మాల్ ఇప్పుడు చూసానండి ఇప్పుడు ఉగాది ఆఫర్ కదా ఉగాదికి ఆఫర్లు చానా పెట్టారు చనా షాపింగ్ మాల్స్లలో చూసాను
ఆ పెట్టింలండి శారీస్ పెట్టింలు అన్ని పెట్టింలు
నేను చూసాను అసలు థౌసండ్ రూపీస్ కి పట్టు శారీ అంట మస్తుతుందసలు కలెక్షన్ అయితే కొత్త కొత్తగా వచ్చినాయి అంత ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇ ప ఓన్లీ థౌసండ్ రూపీస్ కె పట్టు శారీ అస్ సలు ఎంత బాగుంద అంటే దాన్ని చూడాల మల్ల మల్ళ అన్ని స్టాక్ తీసుకొచ్చుకున్నా బెటర్ అనిపిస్తుందంటే అన్ని స అన్ని స్టాక్స్ ఉన్నాయి అందులో ఇం
అది ఏం కలర్ అండి మరి పట్టుసారి
అన్ని ఇగ కలర్స్ అన్ని బాగున్నాయి అసలు వేరే వెరైటీ వెరైటి డిజైన్ డిజైన్లు వచ్చినాయి బోటిక్స్ అని చానా చానా ఐటమ్స్ వచ్చినాయి అసలు బాగుంటా అని అసలు ఇగ కల పండగ ఒస్తాండి కదా ఆఫర్ ఉన్నాయండి ఇప్పుడు టెన్ అ ఆ కుర్తాస్ కి ఆ థౌజండ్ కి త్రీ అంటే నార్మల్గా థౌసండ్ కి త్రీ ఆస్ తది ఒకవేళ మంచిగ మన బ్రా మంచిగ ఎటర్ వాడ్ ముకు లుక్కె ఉండాలంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక కుర్తా వస్తంది మస్త్ అస్తన్నయ్ ని అసలు ఒకొకటి కలెక్షన్
చుడిదారులు అవన్నీ ఉన్నాయాండి
అన్నిీ ఉన్నయా అండి అన్ని కలక్ష బాగున్నాయి ఆఫర్స్ అయితే బాగున్నాయి సరి ఇప్పు ఇప్పుడు ఇంకా పండగ కలెక్షన్లు కాబట్టి ఇంకా బాగా చూస్తున్నారు. ఇప్పుడైతే కొత్త
డ్రెస్ ఎంత ఉందండి, ఒకటి రేటు డ్రెస్ ఎంత ఉంది.
కుర్తా ఫాండి
ఆ ఎంతాండి
కుర్తస థౌజండ్ రూపీస్కి టో ఉన్నాయండి
ఊ
థౌసండ్ రూపీస్ కి కుర్తా స్ టూ ఉన్నాయి ఇంకా చిన్నపిల్లలకైతే వెరైటీ వెరైటీ ఐటెమ్ వెరైటీ వెరైటీ డ్రెస్సెస్ ఒస్తున్నాయి
అండ్ల వన్ గ్రామ్ గోళ్డ్ ఏమన్నా కమ్మ లాంటి టీ అలాంటి ఏమన్న ఉన్నాయా అండి మరండ్ల
ఊ షాపింగ్ మాల్ ఒయిన మండే నేను
ఆహ ఇప్పుడు అన్లో కూడా పెడతాండె కదా అండి షాపింగ్ మాల్లో కూడ పెడుతుండు కదా
ఇక మనమా అల్ అందులో కొంచెం కలెక్షన్స్ బానే ఉంటాయి. గానీ ఇక మంచి రేట్ ఎక్కువ ఉంటాయి కానీ కొంచెం డీజైన్స్ బాగుండవు కదండి. ఎట్లైనా బయటకు కొన్నద బెటర్ కదా
ఎప్పుడైనా తీసుకున్నారా అండి మరి మీ డ్రెస్ మీకు ఏమైనా మ్యాచింగ్ ఎప్పుడైనా తీసుకున్నారా.
ఇక అంతా బయటనే అండి షాపింగ్ మాల్ల్లు ఎప్పుడు చూసుకోలేగాని, ఓన్లీ డ్రెస్సెస్స్ తీసుకున్నాయి షాపింగ్ మాల్ల్ల అంటే
ఉహు బయట ఎంత రేటు పెడతారండి మీరు అంద్దగా
ఏదైనా డ్రెస్సెస్సా లే
ఆహా కమ్మల్ కమ్మలనే గాజులు గాని నెక్లెస్లు
ఇంకా మనం తీసుకున్న కలర్ బట్టి తీసుకొని బయట వన్ గ్రామ్ అయినా లేకపోతే చిన్న, చిన్న కమ్మల్స్ అయినా ఉంటాయి చూసారా అట్లా
ఊ అందు ఎంత రేట్ ఉంటాయంటే అవి
అంటే శారీకి అయితే సెట్ తీసుకుంటాం అండి. లేకపోతే కుర్తాస్ అన్న, మన డ్రెస్ అయితే ఓన్లీ చైన్ను, కమ్మలు తీసుకుంటాం అండి. అది అంతే ఎంతకంటే ఎక్కువ తీసుకోనిక.
బెడ్ షీట్లు అవన్నీ ఏమన్నా ఆఫర్స్ ఉంటాయాండి.
ఆ మొన్న కోత్తక మా అక్కడ కొత్తగా షాపింగ్ మాల్ పడ్డది. కొత్త కొత్తగా షాపింగ్ మాల్ పడ్డది. కాబట్టి హీరోయిన్ వచ్చిందండి ఆ ఓపెనింగ్స్ లో చూసాను. బట్టలు దాన్ని ఏమంటారు ఇట్లా కింద వెల్కమ్ ఇంట్లో నుంచి వ ఉంటా వెల్కమ్ అని కింద ఉంటది సార్. మ్యాట్స్, అవి బెడ్షీట్స్ ఆ ఇంకా క్యాచిఫ్, తువాలలని అవి అని అన్ని చాలా బాగున్నాయి ఆఫర్స్ అయితే సార్.
ఏ ఇదయా న వచ్చింది అండి.
ఇక ఏరియా చెప్పవదు కదండి ఏరియా అంటే ఇక మన దగ్గర మా దగ్గర్లో ఉన్న ఏరియానే అండి ఇంకా.
ఆహా ఏ హీరోయిన్ వచ్చిందండి మరి షాప్
హీరోయిన్ కి మన బల్పు సినిమాలో ఉ ఉంది ఒక హీరోయిన్ తీశారా
ఉ ఏ షాపింగ్ మాల్ అండి. ఏ షాపింగ్ మాల్ కి వచ్చి వచ్చింది హీరోయిను
అంటే వర్ణం అని ఒక షాపింగ్ మాల్ మా దగ్గర్లో మా ఏరియాలో ఉంటది. ఆ ఓపెనింగ్ కి హీరోయిన్ పిలిచారు బానే ఉన్నాయిండి, బట్టలు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు షాపింగ్ మాల్ వెళ్ళ అంటే స్టార్టింగ్ కొత్త కలెక్షన్స్ పెడతారు. పోతాంటే పోతాంటే అన్ని పాతయి తీస్తాంటారు. పాతయ్యి ముందేసి కొత్తవి లోపల పెడుతాంటారు.
అవునండి ఒక్కొక్కసారి వెళ్తే మంచి మంచి చూపిస్తారు. ఒక్కొక్కసారి వెళ్తే నార్మల్ చూపిస్తారు రేట్లు ఎక్కువ చెప్తూంటారు. వీట్లనే చెప్తాంటారు చల్లిగా
కొత్తగా షాపింగ్ మాల్ స్టార్టింగ్ బాగుంటాయి తర్వాతక ఇట్లా చేస్తారు అన్ని తర్వాత కన్ని పాత ముందు ఇస్తారు ఓకే అడి
ఓకే అండి